నమస్కారం అండి ఏం చేస్తున్నారండి పని తీరిందా అండి
మా బాబుకు స్నానం పోలేదడి
స్నానం పోయలేదా
ఇను స్నానం పోస్తే పండుగరిన్నట్టఅండి వంట అంటే కర్రీ ఉంది
ఉమ్ మరి ఏం పని చేస్తారండి మరి
పొద్దున్న కొడుగుడ్ల చారు చేసినా
ఉమ్
అదే ఉందండి ఇద
అదే ఉందా ఏంటండీ ఇంకా విశేషాలు చాలా ఏం చేశారండి ఈ రోజు
ఏముంది ఏం లేదు
పొద్దున దాకా ఖాళీనే ఉన్నారా అండి
ఆ చింతకాయ వాచేసం అండి కొద్దిసేపు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టినామండి
ఉమ్
అవునండి
రేపు పండుగ కదండి మరి పండుగ స్పెషల్ ఏమన్నా చేస్తారా అండి
స్పెషల్ అంటే ఇల్లు అలకడం ఉన్నదండి
అది స్పెషల్ అంటార అండి
ఇ నా అ మాముూలు టైంలో ఏన్ కా ఇపుడు చెస్తువ నా అ దానికోసమే కదా ప్రత్యేక వేడం అరే ఫ్లవర్స్ అన్ని ప్రవాస
ఓ తెంపుదామ అండి మరి ఇప్పుడు
తెంపుతున్న అండి ఇప్పుడు చూపిస్తా ఒకటి ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా
ఆ తిన్నామండి ధూప బాగా అయితుందండి ఎన్ని నీళ్ళు అయినా దూప అడతలేదు
నాకు కూడా ఇలా పొద్దున వేసినప్పుడు మస్తు దుప్పదడు ఉన్నా అండి అసలు మొహం కడగట్లేను తగుతలేను
కొనాల్సిన అవసరం ఏం లేదండి ఈ నోట్ ఈ నీళ్ళు కోసుకొని వాటర్ తాగొచ్చు ఎడాకాలం ధుకం బాగా అవుతుది కాబట్టి
ఆ పలావుతా ఉంటారు అంటే ఇక అసలు ఘోరంగ దూపాయిన్ని తాగదాంమంటానా తాగట్లేను
తాగొచ్చు తాగొచ్చు ఏం కాదు మంచి నీళ్లకిగా ఏం ఉందండి దూపైత అంటే
తకుండా తిన్నాడ కూడా మంచిదేనటండి ఎందుకంటే మనం నోట్లో లాలాజలం వస్తుది కదా లాలాజలం మూలో కొన్ని సార్లు సీరియస్ ఉంటాయట వాటి వల్ల అ మ మెడిసిన్ వల్ కూడా ద వాటారు ా యా మంచి చేసే బ్యాక్టీరియా ఉన్ దట హమ్ అందుకని నిను లేటుగా తోముతా లేటు కడుగుతా అండి
హమ్ అవునా అండి ఉంటారండి మరి ఆరోగ్యంగానే ఎప్పటి ఓక
గా కానీ మాములు గా మేం మంచిగానే ఉన్ మాములుగా బానే ఉంటా కానీ కొంచం కాకపోతే నేను చెప్పిన ప్రకారం అయితే లాల జలం గిట్లా మంచి మంచిది అనేసి అంటారు ఉమ్ము
హు మ్ హు
ఆమ్మె
అంద అయితే ఈరోజు మీటింగ్ ఉండేయండి మీటింగ్కి రమ్మని సార్ ఫోన్ చేసిండు కాని ఇక నేనే ఎండ బాగా కొడుతుందని వెళ్ళలేదండి ఇప్పుడే సార్ ఫోన్ చేసిండు అండి చేసి ఏంటి మీటింగ్ కు రాలేదు రాలేదెందిరా అని అడుగుతాండూ అండి అడుగు హు అడుగుతు ఉంన్ అంటే ఇగ హెల్త్ బాగాలేదు సార్ బాగా సర్ది చేేసింది అని అంటే రాకుంటే మాయేతి అనీ ఇగ అవుతుండండి ఉమ్ సార్ అట్లా కామెడీ చేస్తారండి అప్పుడప్
అవునా ఇంకేంటి విశేషాలు
కేమున్నాయండి ఊర్లో ఇగా మాకొంచ్ హు చెప్పండి
అంటే చదువుకున్నప్పుడు మెమోరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అండి
ఆ అంత ఏమున్నాయం అంత ఏం లేవండి
అవునా మాకు కొన్ని కొన్ని ఉండే మెమరీస్ గానీ
గుర్తుంటే చెప్పా రాదండి కొంచెం టైం పాస్
ఊ హు ఏముంది అసలు ఫ్రెండ్స్ లానే ఉండే వాళ్ళం కాకపోతే కొంచెం తక్కువే ఫ్రెండ్షిప్ మా నానాయవతోకునే పోయిళ్లే అందరితోటి మామలుగానే ఉండేదాన్ని ఎవరేంటి ఓన్ అయ్యపోయేది కానీ వేరనా వస్తే కూడా ఇ సమ్మ వాళ్ళతో అన్నట్టు కొంచెం గడ సషా అ ంటన్నామేనా అప్పడు చారి ఎంత ఇంటర్నేట్ పోడయకుండా కాపాడనా కూడా నా స్థతి లవ చేసే పెళ్లి చేస్త కొన్నాన్నదేడం
అట్లెట్లు చేసారడి మరి